హలో ఏం చేస్తున్నారన్ డి హలో
ఆ హలో
బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఉమ్ బాగున్నామండి ఏం చేస్తా ఉన్నారు
మీతో మాట్లాడుతున్నామండి
అవునా అండి తిన్నారా అండి
తిన్నామండి మీరండి
ఆ తిన్నామండి ఏం తిన్నారండి.
ఆ ఈరోజు పప్పన్నం తిన్నాము. రసమన్నం తిన్నాము.
అవునా అండి నేను ఏదో తిన్నానండి యాస్ యూజువల్ నార్మల్ గానే మీరేం తిన్నారు. పప్పనం మా ఇంట్లో కూడా పప్పనమే చేసారు. అవునా ఏం మీకు ఎలాంటి మండి
నాకి ఆ నాకి మామూలుగా అయితే వెజిటేరియన్ వెజ్ ఫుడ్ అంటేనే ఇష్టమ అండి.
అవునా అండి అంటే వెజ్ ఫుడ్ లో ఇలాంటి ఫుడ్ ప్రిఫ్ పర్ చేస్తారండి మీరు అంటే మీకు ఇష్టమైన ఫుడ్
ఆ నాకు రసం అంటే చానా ఇష్టం అండి.
అవు రసం రసం నాకు కూడా నచ్చుతుందండి. కానీ రసము చాల తే ఒక్కు ఒక చోట ఒక్కొక్క డిఫరెంట్ గా టేస్ట్ లో చేస్తార అనమాట నాకయితే టమోటా రసం చేస్తే టమోటాతో చేస్తారు. కదా రసం అమ్ రసమంటే అంటే చాలా ఇ ఇష్టమండి.
ఓ ఎట్లా చేస్తారండి మీరు
మే మే మండ్ మీ నార్మల్ టమోటాలే యూజ్ చేసి టమోట అంటే నార్మల్గా పెప్పర్ రసం అట్లా చేస్తారు. కదా మిరియాల రసం అంట ఆ రసం ఈ రసం ఆ దాంట్లో టమోటా రసం అంటే టమోటాలు ఎక్కువ వేసి ఆది మి చింతపండు అ వేసి చేస్తారండి. నేనేం చేయనండి మా అమ్మ చేస్తది. నాకు మా అమ్మ చేస్తేనే నచ్చుతుదండి. అవునండి నీర లాంటి రసం ఇష్ ఇష్టపడతారండి
నాకి మిరియాలు వేసి చేస్తే ఇష్టం అండి రసం లైక్
అవునండి చాలా మంచిదండి మిరియాల రసం కూడా హెల్త్ కి చాలా మంచిది
ఆ
జలుబు చేసినప్పుడు మిరియాల రసం తాగితే ఇంకా చాలా మంచిది తగ్గిపోతుంది జలుబు
ఆ అవునండి హ్మ్మ్
ఇంకా ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారండి ఓన్లీ రసమేనా అంటే వెజిటేబుల్స్ లో చేసేటివి ఉంటాయి కదా ఇలా ఆ రసం లో డిఫరెన్స్ ఎట్లున్నాయో పప్పులో కూడా అది ఆకూర పప్పు గోంగూర పప్పు అట్లాంటివి ఉంటాయి కదా.
ఆ ది పప్పులో అయితే గోంగూర పప్పు అంటే నాకు చానా ఇష్టం అండి. దాంట్లోకి ఆకు ఎక్కువ పడుత్ తెంగా ఇష్టం అండి
మ్మ్ చాలా బాగుంటది గోంగూర పప్పు కూడా
మీకు బీరకాయ కూర అంటే ఇష్టమా
ఆ నచ్చుతది అండి ఇష్టమా అంటే ఇష్టం ఏం లేదు నచ్చుతది అంతే అంటే మీరు మీరె ఎక్కువ చేసుకుంటారా అండి బీరికాయ కూరి
మా అమ్మ చేస్తే చాలా బాగుంటుందండి అది
అవునా అండి అంటే మీ సైడ్ ఎలాంటి ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటే ఎలాంటివి బాగా పండుతాయి వెజిటేబుల్స్ కానీ యాడ్లాంటివి.
మా సైట్ టమోటా పచ్చిమిర్చి బీరకాయలు బెండకాయలు ఇవి బాగా పండిస్తారండి.
అందుకేనండి మీరు బీరకాయ అంటే ఇష్టమా అని అడిగారు నన్ను అవునా అదే మీరు బీర్ బీరకాయ బాగా ఇష్టమా అని అడిగితే నాకు అనిపించింది ఏమో బీరకాయ చాలా ఇష్టమేమో మీకు అనేసి. అందుకడిగ అండి ఎక్కువ అవే అవే పండిస్తారా అండి మీ
ఆ అవే ఎక్కువ ఉంటాయి కూరగాయలు అయితే అవే ఉంటాయండి
అవునండి ఇంకా అంటే స్వీట్స్ లో కానీ హార్ట్స్ లోకి కానీ ఎలాంటివి స్నాక్స్ స్నాక్స్ ఐటెమ్స్ ఉంటాయి కదా అలా దాంట్లో ఎలాంటివి అంటే ఇష్టం అండి.
స్నాక్స్ ఐటెమ్ లో అంటే
అంటే ఇప్పుడు పిండి వంన్ లు అట్లాంటివి చేస్తారు కదా క కాయలంట చక్కలు ఆ వడాలు
నిప్పట్ల ఐడియా ఉందా అండి మీకి ఆ అవి బాగుంటాయిండి మా అమ్మ చేసి పే
అంటే మీరు ఎలా చేస్తారండి దాంలోని
దా శనగపిండితో చేస్తా చేస్తామండి శనగ పిండిలకి శనిగ విత్తనాలు ఎసి కొంచెం కరవే పాకు యాడ్ చేసి ఉప్పు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి సి తట్టదండి మా అమ్మ మా చేతితో
ఓకే ఆ దాన్ని ఈ పేపర్ మీద కవర్ మీద వేసి చేసినా కూడా బాగానే వస్తుంది
ఆ అదే అ అట్లే చేస్తారు
అవునా అండి
కి అన్నీ స్నాక్ ఐటమ్స్ లో ఏదంటే ఇష్టం
స్వీట్స్ ఏం తినను గాని స్నాక్స్ లో తింటానండి పర్లేదు చెక్లాలు బాగా తింటాను
ఉహు
నార్మల్ బైట్ సైడ్ చేసేటివి మిక్చర్లు అట్లాంటివి ఉంటాయి కదా అట్లా దాంట్లో చిప్స్ బేబీ బా తింటానండి
ఆ ఏ చిప్స్ అండి
పొటాటో చిప్స్ ఉంటాయి కదండి నార్మల్ గా వస్తాయిలేండి బనానా చిప్స్ అండి మీ అవి మీ పనస కాయ చిప్స్ విన్నారా అండి మీరు ఎప్పుడైనా తిన్నారా
ఆ విన్నానండి
తిన్నారా ఎప్పుడన్నా టేస్ట్ చేసారా
పనసకాయ చిప్స్ టేస్ట్ చేసినాను మీరు
చేశానండి అందుకే అడిగాను తెలి అంటే అంటే చాలా మందికి ఐడియా ఉండదనమాట పన్ స్కాయ్ చిప్స్ ఎలా ఉ ఉంట ఏమి అని హు నేను కూడా ఎప్పుడు తనిలేదు బట్ ఈ మధ్య ట్రై చేశానండి బానే ఉంటుంది అది కూడా అ టమ్ మన సైడ్ అంటే మనం ఉన్న ప్లేసెస్ కి అక్కడ ఎక్కువ దొరికేది ఎక్కడ అంటే రే బాగా కేరళ సైడ్ దొరుకుతుందండి కేరళ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు అంటే అక్కడ నుంచే తెచ్చినప్పుడు నేను తిని టేస్ట్ చేసాను అండి దాన్ని
ఆ నే
చిప్స్ కూడా ఉంటాయి
నేన ఎప్పుడు ట్రై చేయలేదండి
నేను ట్రై చేశానండి బట్ నాకు అంటే అంటే నచ్చలే కానీ బట్ చాలా మంది బానే ఉంది అన్నారు బట్ నాకు నచ్చలేదు
ఓ నేను ఇప్పుడు ట్రై చేయలేదండి ఇంతవరకు కాకరకాయ
కాకరకాయా కాకరకాయ నేను ట్రై చేసిన అందరు బాగుందని చెప్పడం విన్నాను నేను ట్రై చేసిన షాప్ తెచ్చుకున్న షాప్ లో అయితేబాగాలేదు
హా ఓకే
అక్కరికాయ కర్రీ నార్మల్గా ఇంట్లో చేసుకున్నప్పుడు చిప్స్ లాగా చేసుకున్నప్పుడు తిన్నాను కాగాని అప్పుడు నాకు చాలా నచే ఈ బట్ బయట తెచ్చుకున్నప్పుడుయితే ఆ చిప్స్ నాకు నచ్చలేదండి ప్రిఫర్ చేయండి కాకరకాయ చిప్స్ అంటే ఇప్పుడు నార్మల్గా గ్రేవీ కాగానీ ఫ్రై కానీ చేస్తారు కద దాన్ని చిప్స్ లాగా ఆంటే నార్మల్ గా రౌండ్ రౌండ్ గా కట్ చేసుకొని కాకరకాయని కొంచెం వా వాటర్ లో అట్లే పెట్టేసి వాటర్ అంతా వెళ్ళలిపోయినాక ఆయిల్ బాగా ఖాళీ చియి ఆయి లోకి అవి కాకరకాయ వేసి వేపుకొని అవి కొంచెం అంటే కొంచెం గోల్డన్ కలర్లో కి చేంజ్ అవుతాయి కదా కలర్ చేంజ్వుతాయి కా అలాంటి టై లో తీసేసి అది దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి అసలు పప్పు అన్నం అంటారు కదా పప్పు పప్పుతో తిన్నప్పుడుకుండా తిన్ టే కనక సూపర్ ఉంటుంది అండి
ఈసారి ఎప్పుడైనా నేను ట్రై చేస్సానండి
ట్రై చేయండి చాలా బాగుంటుందండ్ ఇ నాకైతే నచ్చుతన్ ది ఎందుకంటే నేన్ ఇప్ ఈ నేను తిని ఇప్పటికి చాలా ఇయర్స్ అయిపోయింది ఎంత లేదన్నా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయ్ పోయింది బట్ ఇప్పుటికి నాకు ఆ టేస్ట్ గుర్తుఉన్దండి అంటే చాలా బాగుంట్ ది ఒకసారి ట్రై చేయన్ డి మీరు చేసి ట్రై చేస్ రివ్యూ ఎలా ఉందో చెప్పండి
ఖచ్చితంగా అండి తప్పకుండా
ఆ అలా మీకేంట ఎలాంటిది ఇష్టం అండి అంటే మీరు రీసెంట్ గా ఎప్పుడనా తిన్న దాంట్లో కానీ మీకు నచ్చింది అంటే కొత్తగా ట్రై చేసినను నాక్ చాలా నచ్చింది ఇంకెప్పుడైనా ట్రై చేయ్యాలా లేకపోతే ఎవరికైనా చెప్పాలా అనిపించిందేమన్నా ఉందా అన్ డి
రీసెంట్గా అంటే ఏవి ట్రై చేయలేదు అలా
ఉమ్ మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అంట్ టె మీ సైడ్ కానీ మీరు చేసుకునే మీ ఇంట్లో అలాంటివి ఎక్కడ మీరు వినిన్లేదు బట్ మీరు చేసుకుంటారు మీరు చేసింది మీ ఇంట్లో చేసిన వెరైటీస్ ఎప్పుడన్నా బయట చెప్తే వాళ్ళకి తెలీదు అలాంటివి ఎమన్ ఉన్ యా
రాగిపిండితో మా అమ్మ ఒక స్వీట్ చేస్దండి అది చాలా బాగుంటది డి ఆ రాగ్ గి మాల్ట్ కాదు జస్ట్ ఆ నెయ్యిలేక్ కి రాగి పిండి వేసి కాస్సేపు వేయించి దాంట్లే కి బెల్లంమేసి చేస్సది అది చానా ఆ లడ్ డూ
ఏమండి ఏమండి వినిపించలేదన్ డి
ఆక్చువల్ గా అయితే లడ్డూనే కానీ మేము రౌండ్ గా చేయము పొడి లాగా చేసుకొని తిన్ టాము
ఓకే ఓక్
ఆ
ఇది నేను ను కానీ ఎక్కడో చూసినానండి అం టే కొంచెం నార్మల్ గా టీవీస్ లో గాని షోస్ వేస్తా ఉంటా కదా అలాంటి టైం అన్నమా రాగిలడ్డూ అలాంటివి అలా అడిగాన్ అండి
ఆ అది అది చాలా బాగుంటుందండి ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి మీరు
నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి రాగితో అయితే రాగి పిండితో అయితే రాగి ముద్ద తప్ప వేరే ఏమీ ట్రై చేయలేదు రాగి మాల్ట్ బాగుంటుంది అని చాలా సార్లు విన్నాను కాని స్కూల్లో ఎప్పుడో తిన్నట్టు గుర్తుండి స్కూల్లో తిన్నాను అప్పటి నుంచి నాకు దాని మీద ఉన్న ఒపీనియన్ అం తేలిపోయింది
ఓ ఓకే లేదు ఈ ఎప్పుడైన్నా మీరు రాగితో చేస్ కోవాలి అనుకున్నప్పుడు ఈ ఈ ఐటెం ట్రై చేయండి
మ్ చూస్తానండి ట్రై చేస్తాను అంటే ఎప్పుడు రాగి పిండితో అంటే హెల్త్ కి మంచిదే రాగి పిండి ఇలాంటి పిండిలన్నీ జొన్నపిండి ఇలాంటి చాలా మంచిదే కానీ ఎప్పుడు ట్రై చేసింది లేదు నేను రాగి పిండితో ముద్దా ఒకటి ట్రై చేసినాను కానీ వే రే ఏంటివి డిఫరెంట్ గా ట్రై చేయ్యాలా అనుకోలేదు ఈసారి ఒకసారి చూస్తానండి నేను కూడ దాంట్లోకి ఇంకొన్ని ఏమైన డ్రై ఫ్రూట్స్
ఆ అవి ఏసుకుంటే ఇంకా బాగుంటాయి గోడంబి ఆ బాదం ఇవి ఏసుకుంటే బాగుంటాయి
అవునండి ట్రై చేయాలండి
ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి
చేస్తానండో సరే చూడాలా ఒ స్తే స్వీట్స్ లో కానీ ఏమన్నా స్వీట్స్ ఏమన్నా ఇష్టమా అండి ఏ బాగా చేస్తారు మీ సైడ్ బాగా ఫేమస్ ఉన్నవి ఏమన్నా స్వీట్ ఉందా
మా సైడు మా మా సైడ్ మోస్ట్లీ రాగితోనే చేస్తారండి అది రాగితో శాస్తలని ఒకటి ఉన్నా దీ
శాస్త్రాలా
అప్పాలు అని చేస్తారు
ఓకే అంటే ఏట్లా చేస్తారండి
అది రాగి పిండిని ఉడక బెట్టి వాటర్లో
ఓకే
అవి చెక్లాలు పిండుతారు కదా అట్లా చెక్లాలు పిండుతారు
ఓకే
ఆ అట్లా పిండేసి ఇది మీకి పానకం ఐడియా ఉందా అండి
ఆ ఉందండి ఉందండి
పాకం వేసుకొని దాంట్లోకి పప్పుల పిండి వేసుకొని తింటాము
ఓకే
ఆ అలా చేసుకోని తిన్
నేనేప్పుడు వినలేదండి ఇది అంటే ఫస్ట్ టైం వింటాండది రాగి లడ్డు అలాంటి వాటి విన్నాను గాని మాల్ట్ దోస కానీ ఇది ఎప్పుడు వినలేదండి నాకు కొత్తగా అనిపిస్తుంది ఇది డిఫరెంట్ గా ఉంది చాలా
ఆ ఇంకా అమృత ల మని కూడా చేస్తారండి మా సైడ్
అమృత ఫలం అంటే అండి
ఇది కూడా రాగితోనే అనుకుంటా అండి చేసేది అది మా అమ్మ చేస్తది మోస్ట్లీ.
ఓకే అంటే ఇప్పుడు రాగి పిండితో మీరు అది అన్నారు కదా ఏమండి శాస్త్రాలు
చేస్తారు
ఆ శాస్ స్తలో అవన్నస్తదా అవి జస్ట్ అది పిండిని ఉడకబెట్టి ఉడకబెట్టిన పిండిని ఆ చెక్లాలాగ ఒత్తుకుని దాన్ని పానకలంలోకి వేసుకొని తినేదంతే.
ఆ ఆహా అట్లేం లేదండి
ఓకే ఓకే అది స్వీట్ ఒక స్వీట్
స్వీ
ఓకే ఏ బాగుందండి ట్రై చేయాల అనిపిస్ ఎప్పుడు తినలేదు కదా నువ్ తిన్న హెల్తుకు మంచిది బెల్లం బెల్లం వేస్తారు కాబట్టి పానకంలోకి సో బెల్లం చానా మంచిది హెల్త్ కి రాగి పిండి అన్ని మంచికే ట్రై చేయ్యాలండి ఒకసారి ట్రై చేస్తాను మీరు చెప్పిన రెండు ఐటమ్స్ ఒకసారి ట్రై చేసి చూస్తానండి
ఆ ఓకే అండి మీ సైడ్ సేమ్ మీ సైడ్ ఏం ఇటువండి ఫేమస్
మా ఆ సైడు మేము నా నార్మల్ అండి ఏం ఫ ఫేమస్ అంటే నాకైతే ఏం తెలిదండి మా ఇల్లు మా ఇంట్లో చేసే ఫుడ్ తప్ప నాకు బయట ఫేమస్ ఏంటి తెలిదండి నేను చాలా మంది మా ఫ్రెండ్స్ అడిగినప్పుడు చాలా సార్లు అడిగారు ఏంటి ఫేమస్ ఏంటి ఫేమస్